హాయ్ అండి
బావున్నారండి
మీరు బాన్నర
ఆ బావున్నము ఏం చేస్తున్నారు
ఏం లేదండి వర్క్ అంతా అయిపోయింది ఖాళీగా కూర్చున్నాన్ ప్రస్తుతానికి
హ్మ్ ఈ మధ్య కాలంలో అసలు సిటీలో బా ఫుల్ ట్రాఫిక్ పొల్యూషను చాల ఉంద అబ్బా
అవునండి
ఆ ఒక్కొక్కసారి ఈ బిజీ లైఫ్ కంటే ఆ ప ప్రశాంతమైన పల్లె టూర్ లోనే మేల్ అనిపిస్తుంది
అవును అప్పుడు కాలంలో అందరూ ఎంతైన సంపాదించుకొని సిటీకి వెళ్ళాల అనుకోండ్ కునె వారు
ఆ
స్థితుల్లో ఎంతైన కొంచెం ఎక్కువ సంపాదించుకొని ఊరికెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అనే ఆలోచనలో ఉన్నారు అంత్
సంపాదన తక్కువయినా పర్వాలేదు ఊరికెళ్ళి జీవించడం మంచిదని అన్ దరు అనుకుంటారు
ఆ అవును కనీ సిటీని ఒదిలి రాలేరు
మా ఎక్కువ ఆపర్చునిటీస్ అన్ని ఎక్కువ అవకాశ
ఆ అవునండి పల్లెటూర్లో ఆపర్చు టిస్ లేక అందరు అక్కడ కష్టాలు పడుతున్నారు
ఆ ఈ సిటీలలో ఉన్న పొల్యూషన్ కాలుష్యము అబాబాబా ఎక్కువ అయిపోయింది ట్రాఫిక్ ఒ
అవును ఇక్కడ ప్రస్ట్ ప్చ్ పల్లెటూరులో మంచి గాలి నీరు కలుషితం లేని నీరు గాలి అన్ని దొరుకుతాయి, బట్ వర్క్ దొరకదు.
అవునవును ఆ స్వచ్ఛమైనా జీవితం
అవును అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ కలుషితం అయిపోయినాయి ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు అన్ని మంచిగ ఉంటాయి
ఈ పా సిటీలలో ఎవరి జీవితం వాళ్ళది నువ్వు వచ్చావా వెళ్ళావా పోయావా అం అదే పల్లెటూలాల్లో అయితే, తే సాయంత్రం అయ్యేసరికి అందరు ముచ్చట్లు వేసుకొని వాళ్ల కష్టాలన్నీ చెప్పుకొని హుచ్ హ్యాపీగా ఉంటారు
అవును సిటీస్ తో అట్లంతా ఏం ఉండది ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంతే
ఎవరికి ఎమైనా ఎవరు పట్టించుకోరు అసలు
నీకేమన్నా బాధ వచ్చినా సరే అది నువ్వే చూసుకోవాలి లేదంటే వేరే ఎవరైనా మనకు తెలిసిండే వాళ్ళు రావాల తప్పించి అక్కడ ఉన్న వాళ్ళు ఏమైంది అని కూడా అడగరు
అంతే అంతే సిటీ లైఫ్స్ అంటే అట్లానే ఉంటాయి అదే పల్లెటూరులో ఒక కష్టం వచ్చిందంటే చాలు అందరూ వచ్చి ఏమైంది అని ఆరాధసి కా మనకస్క్ సమస్యని తీరుస్తారు ఉమ్
బాలేదంటే ఒక వీధిళ్ళు మొత్తం మన ఇంటి దగ్గరే ఉంటారు
అదే కదా కానీ ఇప్పుడు పిల్లలకి ఊరు అంటే పల్లెటూర్లలో అంత మంచిగా చదువు ఉండదు అంత పెద్ద స్కూల్స్ ఉండవు అలా అని అందరూ సిటీస్కె వచ్చేస్తారు
అవును ఎడ్యుకేషన్ కానీ అక్కడ ఎడ్యుకేషన్ కి ఫీజు అవన్నీ కానీ భరించడం కష్టంగా ఉంటుంది కానీ భరిస్తారు అట్లనే అవును అవును ఇక్కడ కూడా అట్లా వస్తే బాగుంటుంది పల్లెటూరులో కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ సిస్ స్టమొస్తే
ఆ
ఇక్కడికి వచ్చి హోప్ అయినా ఉంటుంది కొంచెం మున్ ఓకే పిల్లలకి చదువు కూడా ఉందిలే అనేసి ఒక హోప్ ఉంటుంది ఇప్పుడు సిటీస్ కి వెళ్తున్న రీజన్స్ అన్ని అవే పిల్లల భవిష్యత్ బాగుంటుంది అనే రీజన్ తోనే ఎక్కువ ఉంటున్నారు
తల్లిదండ్రులకైనా ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్ ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు అనే ఆలోచనతో సిటీస్ కు నగరాలకు వచ్చేసారు
ఆ అవునండి
ఒక్కొక్కసారి మన పల్లెటూర్ల గురిం చి గుర్తోస్తే ఎంత బాధ అవుతుందో
ఉమ్ మేము కూడా అంతె ఎగ్జాంపుల్ మేమే అనుకోండి మేము ఊర్లోనే ఉందాం అనుకున్నాము బటూ జాబ్ ఆపర్చునిటీ లేక ప్లస్ మా బాబు ఎడ్యుకేషన్ కోసం అక్కడే ఉ టున్నాము
అదే ఇక్కడ ఇక్కడున్న పొల్యూషన్ కి ఇక్కడున్న వాటర్ ప్రాబ్లం కి ప్ర ప్రస్తుతానికి ఇప్పుడు అదేదో యుద్ధం జరుగుతుంది గా దా ఇరాన్కి ఆ ఆ యుద్ధం వ ల్ల ఎక్కడెక్కడ పాపం అందరూ చాలా బాధపడుతున్నారు పీజీలలో ఫుడ్ సరిగ్గా పెట్టక వాటర్ సరిగ్గా రాక చానా ప్రాబ్లమ్స్ ఉన్నాయబ్బా
అందరికిీ అదే టెన్షన్ అయిపోయింది గ్యాస్ లేదంటా గ్యాస్ లేదంటా గ్యాస్ లేదంట అని
ఆ అదే కదా అదిజా అప్ప
టూ మంత్స్ వరకు స్టాక్ ఉంది భయపడొదుని ప్రభుత్వం చెప్తోంది బట్ అందరికి అ టెన్షన్ అయిపోయింది ఇప్పుడు
ఆఆ అయినా కూడా ఇప్పుడు అది జరగడం వల్ల గ్యాస్ సప్లై తక్కువ అయిపోయి ది ఆ ఆ గ్యాస్ ఉండేది కొంచెమైనా దాని కోసం మళ్ళీ క అస్ట్ ఇప్పుడు టూ థౌజండ్ ఎగ్జాంపుల్ అయితే ఫోర్ థౌజండ్ అలా డబల్ పెంచెసారు
యా అదొక అదొకటి ప్లసూ జనాలకి కూడా కొంచెం టెన్షన్ మళ్ళీ వస్ తుందో రాధో అనే టైప్లో ఉన్నారు అందరూ
ఆ
కానీ ప్రభుత్వం చెప్తోంది ఇ యుద్ధం అయిపోయిన్ తర్వాత టూ మంత్స్ కి యుద్ధం అయిపోతుంది. వస్ స్తుంది ఏం టెన్షన్ తీసుకోద్దండి అన్న గూడా అందరికి ఇప్పుడు ఎక్కువ గ్యాసే యూజ్ చేస్తున్నారు.
సిటీలల్లోనే ఈ ప్రాబ్లం అదే పల్లెటూర్లలో అయితే పాతకాలం పద్ధతులు అన్ని యూజ్ చేసుకొని, కిరోసిన్ యూజ్ చేసి ఇ కట్టెలు పోయి పెట్టుకొని మంచిగా ప్రశాంతమైన జీవితం సాగిస్తరు. హ
అవునండి అప్పుడు కిరోసిన్ అన్నా దొరుకుతుండేది. ఇప్పుడు కిరోసిన్ గూడా దొరకదు పల్లెటూర్లో గూడా.
ఆ అదే ఏదో ఒకటి ఆ క ట్టెలైనా దొరుకుతాయి కదా పోయ్యి అంటించుకోడానికి. ఆ ఇక్కడ అదే సిటీలలో అయితే ఆ కట్టెలు గూడా కొనాలి.
అవునండి అది కూడా కాస్ట్ పెట్టి ఎక్కువ కాస్ట్ పే చేయాలి. అయినాక్క మనకి కట్టెల్ దొరికిన వాళ్ సిటీస్ లో వండుకోడానికి ప్లేస్ ఉండదు.
అవుదు అది కరెక్టే ఆహ్
రెంట్ హౌస్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వండుకుంటరు వాళ్ళు. కంపల్సరీ ఎంత గ్యాస్ ఎంత పెంచినా తీసుకోవాల్స్
వాళ్ళే అది అదే కొనకచ్చుకొని అదే యూజ్ చేయాల్సి పని ఒస్థాంది.
అవును పల్లెటూర్లో కూడా చాలా మంది గ్యాస్కే అలవాట్ అయిపోయినారు ఇప్పుడు.
అంతే గదండి అది స్మార్ట్ వర్క్ కదా కట్టెలు తెచ్చి ఆ పొయి పోగా అంతా కళ్ళలో నిండుకొని కళ్లంతా మండి పోయి ఎవరంత కష్టపడతారు. స్ అ సింపుల్ గా గ్యాస్ తెచ్చేసుకొని యూస్
మ్ కని కట్టెల పొయ్యి మీద వండే అంత టేస్ట్ అయితే ఉండవండి వంటలు.
అంతే గదా పాతకాలంల అహ్ అల్ అలా చేసుకున్నారు కాబట్టే అందరూ ఇప్పుడున్న వాళ్ళంతా అంత ఆరోగ్యంగా అంత హెల్తీగా మ మనకంటే ఎక్కువ బాగే వాళ్ళే యాక్టివ్ గా ఉంటున్నారు. పెద్దా సిక్స్ క్స్టీ సెవెంటీ ఏజ్ ఉన్నా గూడా
అవును
మ్
మనం ఇంత టెక్నాలజీ వచ్చి కూడా మనం ఇప్పుడు హాస్పిటల్ కి లక్షల్ లక్షల్ పెడుతున్నారు డబ్బులు.
అదే గదా
టెక్నాలజీని మనము మంచిగా ఉపయోగించడం కంటే ఇలానే ఎక్కువయిపోతుంది.
అవునవును
అవును హ్
ఇప్పుడు అదే పల్లెటూర్లో అయితే ప్రశాంతంగా ఎక్కడికి పోవాలన్నా ఒక అర్ధగంట, గంట సేపులో మనము ఎక్కడికైనా రీచ్ అయితం. అదే ఈ టౌన్లాలక్ ఒస్తే ట్రాఫిక్ కు ఎక్కడెక్కడ పల్లెటూర్లలో అంతా ఇక్కడికే వచ్చుంటారు. ఆ సిటీలలో ఉన్
హ్
చానా ట్రాఫిక్కు
ఎక్కడికైనా ఒక షాప్క్ యేళ్లాలన్నా ఒక వన్ అవర్ పడుతుంది అక్కడ.
మ్ వన్ అవర్ ఎంది ఇంకా ఎక్కువే పడుతుంది ట్రాఫికుంటే
ఆ ట్రాఫిక్ లో ధూళి వల్ల అందరి పిల్లల అయితే పిల్లలు ఉన్న వాళ్ళ అయితే చాన్ నకష్టమయ్తుందిగా వాళ్ళకి
ఆ చాన జాగ్రత్తగ ఉండాల ఈ పొల్యూషన్ కి ఎక్కడ్ చూసినా ప్లాస్ టిక్ యూస్ చేయడము పడేయడము ఒక నీట్నెస్ అంటూ ఉండదు
ఔనండి
ఆ పల్లెటూర్లల్లో సాయంత్రం అయె సరికి ఆ పక్షులు ఆ జంతువులు ఆ ప్రశాంతమైన జీవితమే వేరు
అవును మీకు తోటలోకి వెళ్తరా అండి మీరు ఎప్పుడైనా
ఆ వెళ్తుంటం అండి తోటల్లో ప్రశాంతమైన జీవితం
ఔనండి
ఊ మ్ సాయంత్రం అయ్యేసరికి ఎవర్ పనులు వాళ్ళు చూసుకోవడం ఇంళకి రావడం ప్రశాంతంగా అందరు సాయంత్రం అయేస్ సరికి మళ్ళీ ముచ్చట్లేయడం బాగుంటుంది పిల్లలందరూ స్ స్కూల్ కి పోయేస్ ఒచ్చి ఆడుకుంటూ ఉండడం
అవును సిటీస్ లో వాళ్ళందర్కి అవన్నీ మిస్ అవుతర్ సిటీస్ లో ఉన్నవాళ్ళు
ఆ ఏముంటుందండి సిటీస్ లో ఉండేవాళ్ళు పోన్లు చూడం ల్యాప్టాప్లు చూడం ఇదే ఉంటుంది
తిస్ లేక పిల్లలు కూడా హాస్పిటల్ కి చూపించడానికి వెళ్ళ్ తీసుకువెళ్ళాలి ఎందుకు యాక్టివ్ గా లేర్ పిల్లలు అని మొబైల్ ఇస్తే యాక్ట్ పిల్లలు యాక్టివ్ గా ఉండరండి వాళ్ళకి ప్లే టైమ్ ఉంటేనే వాళ్ళు యాక్టివ్ గా ఉండగలుగుతారు
ఉ వాళ్ళకి జీవితం అంటే రియల్ జీవితం అంటే ఏదో తెల్
అవునండిస్ అందరికి ఇప్పుడు పు పుట్టినప్పట్ నుంచే స్క్రీన్ టైము స్క్రీన్ టైం అనేసి వాళ్ళకి అదే
ఆ ఇప్పుడు పుట్టినప్పుడ్ నుంచి అప్పుడు చిన్నగా ఉన్న ఇప్పుడు ఆ అ టు తౌసండ్ ట్వంటీ ఆ నైన్టీన్ టెన్ లో ఆ టైంలో అసలు సెల్ ఫోన్సు పిల్లలకి ఫోన్స్ అంటే ఏదో టె టెన్త్ ఇంటర్ అయినా డిగ్రీ అయిపోయినా కూడ్ తెలియది తెలిసేది కాదు అసలు ఇ ఇప్పుడు పుట్టిన పిల్లలకే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకె ఫోన్ల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అబ్బా ఆ
ప్రతీది తెలుసు వాళ్ళకిప్పుడ్ ఫోన్ అంటే ఏమి ఏ ట్ల యూజ్ చేయ్యాలి మొత్తం
ఆ ఏదైనా టెక్నాల్జీ నేర్చుకోవాలి కానీ పిల్లల్ ఎక్కువ అడిక్
అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకి స్క్రీ వాళ్ళ్ నేర్చేస్కున్నార్ అనుకోండి ఎక్కడున్నా మొబైల్ వాళ్ తీసుకొని వాడే స్తుంటారు
ఆ అదుకే పేరెంట్స్ కంట్రోల్లో బెట్టాల
ఆ అవునండి ఎగ్జాంపుల్ నేనె నాక్ ఇంటర్ అయ్ పోయిన్ తర్వాత వరకు మొబైలే లేదండి
ఆ అ ఆ ఏజ్ ఆ టు థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ బార్న్ పిల్లలకి ఎవ్వరికీ ఆ టైమ్ లో ఫోన్స్ అంటే ఏం తెల్దు అసలు ఏవి ఇష్ణగ్రం అంటే ఏం తెల్దు ఎలా యూజ్ చేయాలి ఏం తెలిదు అసలు
అవునండి
ఆ టైమ్ లో అసల్ తల్లిదండ్రుల్కే ఉండేవి గాదు ఫోన్స్ ఒక్కొక్సారి కొంతమందిక్ స్మార్ట్
అవును మ మనకి ఫోన్స్ తంటే అప్పుడ్ నైన్టీస్ కిడ్స్ కి ఇది పర్సుల్లో దొరుకుతయి గదా క్లిక్ జెస్తే సాంగ్స్ వస్తాయి ఆ అవును
ఆ ఫోన్స్ మాత్రమే తెలుసు ఆ లైఫే వేరు
ఆ ఫోన్ ఉంటే వంద కోట్లు ఉన్నట్టు ఫీల్ అయితాంటిమి అప్
ఆ ఇంకేమండి అన్ని పండగా పన్లన్నీ అయిపోయాయా
ఆ అయిపోయాయండి
ఉమ్మ్
ఒక్కేనండి
ఆహ్